హలో
హాయ్ అండి నేను కాలిగా ఉన్నాను మీరుప్పుడు ఫ్రీగా ఉన్నారా మాట్లాడడానికి
ఆ మాట్లాడతానండి ఫ్రీగానే ఉన్నాను
ఏం చేస్తున్నారంండి ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాం అండి మీర ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి ఉగాది అయిపోయింది కదాండి ఎలా చేసారు హలో
ఏముందండి మామూలుగా మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటేనే ఫస్ట్ గుర్తుొచ్చేది ఉగాది పచ్చడి కదా సో ఆ మార్నింగ్ లేయడం అందరం తలస్నానాలు చేసేసి ఇంట్లో పచ్చడి చేసి కొని ఇంట్లో ఇంకా దేవుని దగ్గర ట టెంకాయ కొట్టుకొని
ఓకే
గుడికిెళ్ళేసి వచ్చామండి మీర ఎలా చేసుకున్నారు
మేము అంతే అండి స్నానాలు చేసాం అందరం మా అమ్మ పచ్చడి చేసేది ఉగా పచ్చడి చేసేసి టెంపుల్ కి వెళ్ళామండి టెంపుల్ లో దేవుని దర్శించుకొని ఇంటికి వచ్చి తిన్నాము
హ్మ్ ఏ
చేసారు
ఎలా చేసామంటే నా మామూలుగా వేపాకు చిగురు చిగురు ఇప్పుడు వస్తుంటుంది కదా వేపాకు పూత వేపాకు పూత బెల్లం ఇంకా చింతపండు ఇంకా ఆరు ఆరు రుచులు కదా గుర్తులేదు నాకు అవి ఎసుకోని చేసినామండి మా అమ్మ చేసింది మేం చేయలేదు లేదు లేదు ఇది మా అమ్మ చేసినారు
అవునా
ఆ మీరు మీరే చేసినారా మీ ఇంట్లో
లేదండి మాకు మా అమ్మ చేస్తుంది మాకు రాదు
అవునా అం అంటే మీ ఊర్లో ఉగాదికి దేవుణ్ణి మెరవన్ చేయరా ఊర్లో మొత్తం
ఆ చేస్తారండి అది పొద్దున్నే మూడు గంటలకు అలా వెళ్తారు అక్కడ ఊరి బయట ఎక్కడ వెళ్ళేసి అక్కడ దేవుడు పూజ చేస్తే
ఆ
చేసేసి అక్కడ నుంచి తర్వాత చేస్తారు దేవున్ని గుడి దగ్గర వరకు మీ ఊర్లో ఎట్ల చేస్తారు
మా ఊర్లో గుడ అంతేనండి మామూలుగా పండగ ముందు రోజే మొత్తం అంటే అక్కడ పరమటీచేశామని ఒకరు అక్కడ ఉన్నారు ఆ స్వామికి అంటే మన ఇలాల్లో ఇంటి దగ్గర గ పశువులు ఆవు ఉంటయి కదా ఆవులుకు ఆవులు గాని ఎనుములు గాని వాటి పాలు తీసుకొని ఎడ్లు ఎడ్ల బండి కట్టుకొని ఆ స్వామి దగ్గ దిరిగిపోతారు పోయేసి అక్కడ ఇ మా ఎవరింట్లో నుంచి వాళ్ళు బియ్యం బ్యాళ్లు బెల్లం ఇలా అన్ని తీసుకొని పోయి అక్కడ స్వామి దెగ్ గ్గర ప్రసాదం చేసేసి స్వామికి పెట్టేసి ఇంక మళ్ళీ అక్కడ నుంచి అందరికి అంటే ఊర్లు ఊర్లు తిరుక్కుంటూ వస్తారు
ఓకె
అక్కడ ఊర్లో ఉన్న జనాలందరికి పంచుకుంటూ ప్రసాదం వస్తారండి మీ ఊర్లో అలా ఏం వెళ్లరా?
మా ఊర్లో అలాగే చేస్తారండి ఊరు ను అది అంటే నాక్ సరిగ్ తెలిదు
మ్మ్
ఊర్లో ఇంటి నుంచి అందరు ఎందో మోస్త కుంభాల అంటరు అవి మోస్తరు. ఆ ఆ అవును అవన్నీ మోసుకొని వెళ్ళి అందరు నుంచి లక్ష్మీనరసింహస్వామి దేవుడు వస్తాడండి. వాళ్ళకి వచ్చిన తర్వాత గు చెప్పం
అక్కడికి బాణం కుండలన్ని తీసుకొని పోయి దేవునికి ప్రసాదిస్తారా?
తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ మెరవని చేస్తారు అంత దేవున్ని మార్నింగ్ ఒగ్గట్ట వరకు ఉంటుందండి అలా త
అవునులే ఆహా మా ఊర్లో అయితే ఇంకా మామూలుగా ఉగాది అది అయిపోయిన తర్వాత ఆ మన ఇండ్లలో అంటే ఇంటి దగ్గర పశువులుంటాయి కదా ఎవరింట్లో అయి తే వాళ్ళకి పశువులు ఉన్నాయో వాళ్ళు గాది ఆ ఘాటుపట అంటారు కదా అక్కడ పూజ చేసి ఇట్లా మామూలుగా సున్నం, కుంకం, పసుపుతో ముగ్గులాగ ఏస్ చేసి అక్కడ దేవునికి పూజించి మళ్ళీ టెంకాయ కొడతారు అక్కడ
దేవ్ ఇది ఎద్దులు బండి అది పోటీ పెడతారు కదా అది చైరా మీ ఊరు సైడ్
ఆ మా ఊర్ సైడ్ అంత తక్కువే అండి ఎట్ల బండి పోటీలు
ఇక్కడ చేస్తారండి ఏది ఫస్ట్ వస్తు చూస్
అవునా ఫస్ట్ ప్రైజ్ సెకెండ్ ప్రైజ్ అలా ఎడ్ల బండి పోటీలు పెడతారయితే హుమ్ శ్రీరామనవమి ఎలా చేసుకుంటారు ఇంకా వా ఉగాది అయిపోయినా కొద్ది రోజులకే శ్రీరామనవమి కదా ఎలా చే
అవునండి శ్రీరామ్ ఉ నవమి ఏం లేదండి ఇంట్లో పూజలు చేసుకొని గుడికి పోయలేసి వస్తాం మీరు ఎలా చేసుకుంటారు
ఏ ఆ మేమ ఏముందండి అంటే మాముూలుగా శ్రీరామనవమి అంటే రాముల్ స్వామి దగ్గర మన ఊర్లో రాము రామస్వామి దేవాలయం ఉంటుంది కదా అక్కడ రామోజరం దేవాలయం ఉంటుంది కదా మన ఊరు లో అక్కడ ఆ నైట్ అంతా భజన చేస్తూ మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళుందరూ ఉంటారు కదా
నైట్ అంతా నిద్ర పోరా
ఆ అట్లేం లేదు గాని మామూలుగా రాత్రి ఏడు గంటలకి అలా స్టార్ట్ చేస్ తరు భజన్ చేయడం క స్టార్ట్ చేసేసి ఊర్లో వాళ్ళందరూ ఎక్కడికి పోతారు
హుం
ఆ ఆ ప్రసాదంగా బొరుగులు బెల్లం కొబ్బరి అలా వి పెట్టేసి ఇంకా మళ్ళీ శ్రీరామ్ నవమ అంటేనే పానకం కదండి మీ బెల్లంతో చేసే పానకం ఆ అద్ అది మొత్తం అందరు కలిసి ఊర్లో ఉన్న జనాలందరూ కలిసేసి అక్కడ అది తయారు చేస్తారు పానకం చేేసేసి భజనై ఐపోయిన తర్వాత ఇంక అందరు ప్రసాదం తీస్కొని పానకం తాగేసి పోతరు ఇంకా మార్నింగ్ అయితే కళ్యాణం చేస్తారండి అంటే ఇప్పుడు ఎవరి ఇష్టం అంటే ముందే అనుకుంటాండ్రు కదా కళ్యాణం చేపించాలి ఆ రోజు అని అట్ల వాళ్ అయినా చేపిస్తారు కళ్యాణం శ్రీరాములకి లేదంటే ఊర్లో వాళ్ల జనాల్ అన్ ఇద్దరు కలుసుకొని కొంచెం కొంచెం డబ్ బులు వేసుకొని కళ్యాణం చేపిచ్చి అక్కడే దేవుని దగ్గరె శ్రీరాముల గుడి దగ్ రె ఆ ఊరందరికి భోజనాలు కూడ పెట్టిస్తరు ఆ మీ ఊర్లో
అ మీ శ్రీరామనవమి వచ్ సరే
ఆ అవునండి శ్రీరామనవమికి ఫేమస్ చ పానకలు
అవును నా టెంపుల్ దగ్గర చేసేసి అందరికి పంచుతాంటరు
అవునవునా
అవు
మళ్ళీ ఇంకా శ్రీరామనవమి ఒక అయిపోయిన తర్వాత ఒక వారానికి ఎప్పుడైతే శనివారం వస్తుందో అప్పుడు మా ఊర్లో వన భోజనాలని పోద్ సరే అండి హలో హలో హలో హలో హలో హలో హలో హలో అండి వినిపించట్లేదా హలో
హలో
హలో అండి వినిప్ పించట్లేదా
వినిపించట్లేదండి మిక్
ఆ ఇప్పుడు వినిపిస్తాందండి
అదే అండి మీ ఊర్లో అంతా బాగా చేస్తారు కదండి శ్రీరామునవమి
ఆ అవునవును ఆ మళ్ళీ శ్రీరామ్నవమి అయిపోయిన వారానికి అంటే ఎప్పుడైతే శ్రీరామ నవమి అయి పోతుందో అప్పుడు తర్వాత వచ్చి శనివారము మ ఊరు ఇ ఊ లో వన భోజనలు ఆని పోతారండి
అవునా
శ్రీరాముడు వనవాసం పోయినట్టు మా ఊర్లో కూడా ఒక రోజు వనవాసం వన భోజనాలు పోతారు
అంటే అక్కడ వెళ్లిి చేసుకొని తింటారా
ఆ అవునండి అంటే ముందు రోజే మొత్తం సాటింపేస్తారు అంటే ఊరు మొత్తానికి రేపు వనభోజనాలు వెళ్ళాలి అని రెం రోజుల ముందే అలా చెప్తారు మొ మొత్తం శ్రీరాముని గుడి దగ్గర
ఏం చేసుకోని తింటార
అంటేన్న మామూలుగానే అండి పాయసం అన్నం పప్పు రసం అలా చేసుకొని తింటాము ఇంకా మా ఆ రోజు ముందు రోజే మొత్తం గంప కొత్త గంప తీసుకొని సటి రోజుకి మేమైతే సరుకులు కావాలో వంట చేయడానికి అవన్నీ గంప కడిగేసి మొ త్తం ఎర్రమట్టి ఉంటుంది కదా అలా ఎర్ర ఎర్ర మట్టి మొత్త మొత్తం గంపకి పూసేసి కుంకం పసుపు పెట్టేసి గంపని పూజించేసి ఇంకా మరుసటి రోజుకి కావాల్సిన సరుకులన్నీ గంపలో పెట్టుకొని ఒకటేసారి మళ్ళీ మరుసటి రోజు మార్ అంటే ఎప్పుడైతే వనమాసం పోవాలినుకు కున్నాము ఆ రో జు దేవున్ నీ మెర్వని చేస్తూ గంపలు తీసుకొని మొత్తం ఊర్లో ఉన్న జనాలందరూ ఇంటికి ఒక గంప
ఆ
అట్లా ఎవరి పొలాలు దగ్గరికి వాళ్ళు పోయి ఇంకా పొలాల్ దగ్గరే మొత్తం చేస్ కొవడం తినడం మూడు పుట్లా అక్కడే ఉంటుంది ఇంకా రాత్రికి ఇంటికి వచ్చేస్తారు ఆ ఊర్లో అంటే గ్రామంలో పొయ్ యి అంటికూడదు నిప్పు అనేది ఉండకూడదు దు
అవును
మీ ఊర్లో పోరా వన భోజనాలు
మా ఊర్ సైడ్ అవన్నీ ఏం చేయరాండి ఊరికే టెంపుల్లో అం పూజలన్నీ చేసేసి పానకాల వన్నీ వచ్చేసి అంతే ఏం చేయరీక
అవునా
అవునండి
జాతరలు అలా ఏం చేయరా
జాతరలు అవన్నీ లేదండి అప్పుడు చేసేవాలే ఇప్పుడు ఏమంతగా చేయట్లేదు
అవునా హ్మ్ ఇంకా మా సైడు స ఆ ఆ సరే అండి
మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ధన్యవాదాలండి
ఆ సరే అండి
బత్